హలో
హలో
హలో హలో హలో నమస్కారం
నమస్కారం అండి
ఏం చేస్తున్నారండి మీరు
ఏం లేదండి ఎండ్అఫ్ కింద కూర్చొని ఉన్నాం
అవును వెదర్ ఎట్లా ఉందండి అక్కడ మీ
దరు దాదాపుగా మా సైడ్ వెదర్ వచ్చేసి దాదాపుగా ఫిఫ ఫార్టీ నైన్ డిగ్రీస్ ఎండ కొడుతుంది
అవునండి ఇప్పుడు మీరు ముస్లిమ్సేనా అండి
అవును
అయితే మరి ఇయ్యాల పండుగ ఉంది కదా ఇయ్యాల ఏం పండగ అండి
ఈ రోజు బక్రీదండి
బక్రీదా అండి బక్రీద్ బక్రీద్ ఏం స్పెషల్ ఉంటదండి
బక్రీద్ స్పెషల్ అంటూ ఏముండదండి పొద్దునలెవ్వాలే స్నానం చేయలే నమాజ కెల్లలే రావాలే కుర్బానీ అని ఉంటది కుర్బానీ చెయ్యాలి
అదె తేనండి
కుర్బాన్ని మందికి చుట్టాలకు కొన్ని పాలు చేసి చుట్టాలకు కాని ఇట్లా తెలిసిన వాళ్ళకి కాని పంచిపెట్టాలి పేదవాళ్ళ ఎవలైతే ఉంటారో వాళ్ళకు పంచి పెట్టాలి
అవునా మీ పండుగలలలా బెస్ట్ ఏ ఏంటండి
మహాపండుగలలా బెస్ట్ పండుగ రంజాన్ బకరీద్ మి లాదున్నబీ మొహరమ్
అవును అండి
రంజాన్ కూడా సేమ్ ఉంటదండి పొద్దున లేస్తారు పొద్దున లేసి వెళ్ళి నమాజ్ చేసి వచ్చి అందరిని చుట్టాలని బాంధువులు అందరినీ కలుస్తారు కీర్షేమి అవన్నీ చేసి తాగు తాగుతా
అవునా అండి
ఆ
అయితే ఇప్పుడు మీరు పండుగ అంటున్నారు కదా రంజన్ పండుగ మరి ఏమైనా ఏమైనా చేస్తారా స్పెషల్ గా ఏమైనా చేస్తారా బట్టలు వేసుకుారా లేదా మరి ఇలా మ నెల రోజులు ఒ కదా మరి అ నన్నిీ
నెల రోజులు ఉపాసం ఉండాలి రెండు రోజులు ఉపాసం ఉండి నెల రోజుల తర్వాత నిలవంక చూడగానే అ అంటే అన్ని అన్ని రోజులు ఉపాసంలో షాపింగ్లు ఉంటాయి ఇక అన్ని ఉంటాయి షాప్ షాపింగ్ చేసుకొని వచ్చి ఇంట్లా రంజాన్ రోజు పొద్దున్న లేసి స్నానాలు చేసి కొత్త బట్టలు వేసుకొని ఈద్గాకి వెళ్ళి నమాజ్ చదివి వాచ్చి అందార కలుస్తాం
అవునా ఉ
మగవాళ్ళ అందరుూ నమాజ్కుళ్ళచ్చే వరకు ఇంట్లో వాళ్ళు ఆడేళ్ళ వాళ్ళ అందరుూ రెడీ అయి ఉంటారు
అవునా అండి ఇప్పుడు మరి ఈ ఇప్పుడు మీర ఏం పని చేస్తారు
మేం ప్రస్తుతానికయితే ఖాళీ అండి
ఖాళీగానండి. మరి మీకు ఇట్లా పంటల గురించి ఏమైనా విశేషాలు తెలుసా అండి.
పంటాలంటే మాకు ఏం తెలివాదా అండి. మా చుట్టుపక్కస్తూ చూస్తాం. అంతే వర్షం మా సైడ్ ఎండాకాలం ఏం పంటలు ఉండయి కదండి.
అవునా ఓన్లీ వర్షమ్ కాలమే కదా అండీ
అవును వర్షకాలమే
మది వర్షాకాలం
ఆ
భట్ చెట్ల ఆర్ మీ వర్షకాలం ముందు మరీ నేచర్ ఎట్లా మరీ ఫుడ్ ఎట్లా వస్తంది ఫుడ్ ఎలా వస్తది
నేచర్ ఏమి లేదండి. మాకు కొన్ని అడ్లు పండుతాయ్ అడ్లు పండుతాయ్ అవి ఉంటావి. అవి మిల్లుకెళ్ళి పట్టించుకొని రావడం పండుకోవడం మీది ఇషి పని ఉంది ర
ఆ
హలో
ఏమ్ న్నారు
పెండ్లి అయితే కదండి. వాళ్ళ పని చేశే ఇప్పుడు పెళ్ళి అయితే కదండి. పని చేషి అమ్మ అన్న అవ్వ పెడితే తిన ఊకోవాలి.
అవునా అండి. సరే మరి మీకేమైనా ఫెస్టివల్ గాని ఏదైనా సంథింగ్ ఏదయినా తెలుసు ఉంటందా చేప్ కదా అస్సల్ ఫెస్టివల్ గురించి మీకు తెల్సా అండి.
ఫెస్టివల్ లనే అంటే పెద్దగా ఏం తెలదు. అందరు జరుపుకోంగా చూస్తూ ఉంటాం.
ఎందుకు మీరు జరూపుకోరా
మేము పెద్ద పెద్దగా ఏం జరుపుకోమండి. మా పెద్దవాళ్ళు చెత్తరు పండుగ మేము చూస్తూ ఉంటాం. మరమ్మ వాళ్ళు మొరం పండుగ బాగా చెప్పుకుంటారు.
అవునాండి ఏం చేస్తరు అవునా మరి మొరబ్ లో ఏం చేస్తారండి. మీరు
మోరంల చి కోజులు పండుగ ఆ నుంచి మొదలు పెడితే, ఇంకా షాదత్ ని పదవ రోజు దాంక ఉ అంది పదవ రోజుల తర్వాత పండగ కంప్లీట్ అయిపోద్ది.
ఓకే మీరు ఏదైనా పండుగకి, స్పెషల్ ఫుడ్ ఏం చేస్తారు.
ఈ పండుగకి ఏం లేదండి. ఎక్కువగా అంటే ఏం వండదండి బిర్యానీ. బిర్యాన్
అవును మీ ఇంట్లో ఏం చెయ్యారా మీకు ఏం తెలివదా
ఎందుకండి బిర్యానీ చేసుకొని తింటాం కోడిపో కోడిని కోస్తాం బిర్యానీ చేస్తాం తింటాం
అవునా అంటే ఫుడ్ ఫుడ్ లో స్పెషల్ రైస్ మీకు ఇంకా చేస్తదా
స్పెషల్ ఇప్పుడు బిర్యానీ రోజు బిర్యానీ రోజు తినలేం కదా ఇలా పండుగప్పుడు వేసుకొని తింటాం కాబట్టి అంటే బిర్యానీ స్పెషలే కదా
అవునా అయితే రెడ్ చికెన్ ఓకే రెడ్ మీర్ హెల్దీ ఫుడ్స్ తెలుసా అండి అంటే, సపోజ్ మనం చూడండి. మన హెల్త్ కి ఏది ఫుడ్ కానియండి. ఏదైనా బయట ఫుడ్ తినద్దు అంటారు కదా.
ఆ ఏం కాదండి ఏది హెల్తీ ఫుడ్ అంటే ఉంటాయ్. ఇది కాకపోతే మాకు తెలియదు
అవునా ఎందుకు మీ ఇంట్లో హెల్దీ ఫుడ్స్ కనియ్యండి మీకు పెద్దవాళ్ళు ఉన్నారు అని అంటారు. అంటే మీకు ఏం తెలియదా. మరి పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ హెల్త్ ఎట్లా ఉంటది మరి. ఏ ఫుడ్ తింటే మంచిగా ఉంటది. ఫుడ్ తినద్దు అని అట్లనే అంటారు కదా మీకు తెలివదా అది
ఏం ఉంటదిదండి. వాళ్ళు ఏది పెడితే గది తింటాం. వాళ్ళు అన్నం వండి పెడుతారు. దానితోని ఇంత పప్పు, తొక్కు, మామిడికాయ తొక్కు, టమాటా తొక్కు, ఇంకా ఏదో ఉంటేది వాళ్ళు పెడతారు. మేము తింటాం.
అంతేనా అండి
అంటే ఊ పెళ్లి కానీ పోరడు పోతాడు. డైరెక్ట్ పోతాడు తోడుకుంటాడు. తింటడు వస్తడు. ఊ పెళ్ళి అయిన వాళ్ళయితే వాళ్ళ వైఫ్ అండి పెడతా అంటే, వాళ్ళ వైఫ్ వీని కోసం చూస్తదీ. వీని తినాల పోవాల ఏదో చెయాల మాలాంటి పెళ్ళి గన్నోళ్ల కోసం ఏందండి అవ్వ అయ్యా ఒండి పెడతారు పోతారు తింటారు వస్తారు
అవునా అండి మరి మీ ఊర్లో ఏ ఏ పండుగ గ్రాండ్ గా చేస్తారండి. మీది ఊరా సిటీయా అండి.
పల్లెటూరు అండి పక్కా పల్లెటూరు
ఓకే మీ పల్లెటూర్లో మరి ఏ ఫెస్టివల్ ఎక్కువగా చేసుకుంటారు.
ఆ పడ ఒక్క మాగాడ రెండు పండుగలు
అవునా అండి
ఉ
హా
హా మరైతే మరైతే చెప్పాం కదండి పొద్దున లేస్తాం స్నానం చేస్తాం నమాజ్కి వెళ్తాం వస్తాం అందరినీ కలుస్తాం సేమ్ యాసిటిజ్ బక్రీద్ కూడా అంతే బక్రీద్కు బాగా కుర్ పని అనేది ఉంటది
ఓక్ రంజాన్ లో హలైబలే వేసుకుంటారు కదా పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి అని
బక్రీదు కూడా సేమ్ అలాగే చేస్తాం.
అవునా సరేనండి మీకు ఇంకొక విషయం అడగచ్ చ్చాండి. ఇప్పుడు చూడండి మనం ఏదైనా హా ట్రీ ట్రీ వెడు త చెట్టు పెడతాం కదా ఆ చెట్టు పెడతాం కదా ఏ చెట్టు పెడితే మన ఇంటి ఇంటికాడ మంచి గనపడి చల్లదనం ఉంటది.
ఇల్ల ఏదైనా పెట్టుకోవచ్చు జస్ట్ లైక్ ఏమన్న కానుగ చెట్టు మామిడి చెట్టు వేప చెట్టు ఈ మూడు చెట్లలో ఏది పెట్టుకున్నా పర్లేదు ఆ ఉందండి ప్లాంట్ ఉంది మా ఇంటి ముందట పెద్ద కానుగ కానుగ చెట్టు ఉంది.
ఓకే ఓకే ఏమన్న ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ చేట్లు లేెవా
మాక్ ఇంటి కాడ నీళ్ళు వాటర్ లేదండి ఎండ ఉంటది పెద్ద గుట్ట మీద మా ఊరు ఉంది వాట
ఆ నీళ్ళ సప్ నీళ్ళు సప్లై లేదా లేదా అండి.
దిమాగ
నీళ్ళు సప్లై లేదా మీకు బోర్ నీళ్ళు అప్లై ఓకే బోర్ కానియండి బాయిగా కానియండి. ఇట్లా మీరు పల్లెటూరు అంటనుండ్రు కద ఇంకా ఆవులు ఉంటాయి కద చిన్న చిన్న గుంతలెక్క నీళ్ళు అలా పెడతారు కదా మరి నీళ్ళు ఉండయా మీకు
అవును మకాడ లేదు లేద్ అన్ నిల్లక్ లేదు
ఓకే ఓకే ఓ
బాయ్
మనీ మీకే వాటర్ సప్లై ఎందుకు లేదండి. ఏమన్నా రీస్ జెను ఉందా.
ఇగా రీజన్ అంటే గవర్నమెంటుకు తెలవాలండి. మాకు గవర్నమెంట్ లో తేలవలే
అవునా మరి ఇప్పుడు మీకు వాటర్ సప్లై ఎట్లా అవుతుంది. మీ ఊరికి ఓకే అండి మీక్ కూ మరి వాటర్ సప్లై ఎట్లా అవుతుంది. ఇప్పుడు మీరు వాటర్ ఎక్కడ నుంచి తాగడానికి నీళ్లు ఎక్కను మరి మీరు నీళ్లేం తాగుతున్నారే ఎక్కడనుంచి తాగుతున్నావే ఎంత దూరం. సూదేస్తున్నాను రండి.
కొన్ కొనుక్కుంటా కొనుక్కో కుంటాం. బాల్ నీళ్ళయితే ఎక్కడికో ఒక కిలోమీటర్ నుంచి పోయి తెచ్చుకుంటాం. డ్రమ్ములు గట్టి ఇగా తాగే నీళ్ళకు ఇగ కొనుకుంటాం. రకమ పక్ కకుక్ కూరున్నది. ఆ ఊరికిపోయి కొను కుట్ట
ఓకే ఓకే ఓకే ఏమి అంటే మీరు ఒక పక్క ఊరు నుంచి వెళ్ళి నీళ్ళు తోడుకొని అచ్చి నీళ్లు నింపుకుంటారు. అయితే మీ ఊర్లో ఎక్కడ బోర్లేదా అండి ఎవ్వర్ కి లేదా. మరి పంటలు ఎట్లావుతుంది. మరి పంటలు ఎట్లా తున్నాయ్. మీ ఊర్లా
పంటలు వర్షాకాలం మేము వానల మీద ఆధారపడాలే
ఇగా ఎలా వర్షాలు మీరు అనే టైంకిి రావ్ ఒకవేళ అటు ఇటు అయితాయి. కదా అప్పుడు ఎట్లా